హలో
హలో
ఆ వస్తుందా వాయిస్
ఆ వస్తుంది ఇప్పుడు
అరే
ఇంతకు ముందు కొంచెం మేల్ ఇది బ్లూటూత్
అరే ఉట్టిగా వెస్ట్ చేసేస్ ఉన్నారు ఒక కాలం మీరు
వేస్ట్ అపోతుందా
సరే సరే టాపిక్ వేరే టాపిక్ వేరే మాట్లదాం
ఏదండి
ఓకే
మ్మ్
తిన్నార
ఆ తిన్నానండి ఎంతగా తిన్నారా మీరు
ఆ తిన్నామండి
ఆ బాగున్నా
ఓకే ఫ్రీ ఉండదా ఇవాళ ఏం లేదండి ఊరికే ఉన్నాను పిల్లలు కొంచెం ఇబ్బంది పడు తున్నారు
అవునా ఏ స్కు పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నార
అవునండి వెళ్తున్నారండి ఇప్పుడు ఏజ్ ఎడ్యుకేషన్ సిస్ చం బాగానే ఉన్నారండి చాలా బాగున్నది ఇక్కడ ఇక్కడ ఫాతిమా కార్మెంట్ అని
ఓకే
ఆ ఫాతిమా కాన్వెంట్ లో కలిగి ఇక్కడ విఐపి అని ఇంకోటి ఉన్నది అందు లోకలికి ఎడ్యుకేషను కొంచెము ఎలా అంటే ఫాతిమా కాన్వెంట్ అనేది చాలా బాగుంటుందండి
అవునా
ఆ అలో
విఐపీ
బీఏపీ కొంచెం యావరేజ్ అంతా బాగా ఏముండదు ఫాతిమా కాన్వెంట్ కన్నా కంపేర్ చేస్తే అంతా ఏముండదండి
ఏయు వెళ్తావ మీరు ఎళ్లి వదిలేస్తార
నేనే వదిలి నేనే తీసుకొస్తాను అండి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుత్తున్నాయి
ఆహా ఇంకా సమ్మర్ హాలిడేస్ రాలేద ఇంకా ఎప్పుడై
లేదండి వాళ్ళక్ కు ఈ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఫాతిమా కాన్వెంట్లో ఫస్ట్ నుంచి ఉన్నది విఐపిలో ఇప్పుడు నడుస్తున్నండి ఎగ్జామ్స్ వాళ్ళకు
ఒకే
ఒకే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్లో అవి థర్టీ వరకు ఎగ్జామ్స్ అయిపోతాయి కావచ్చు అయిపోతే థర్టీ తర్వాత హాలిడేస్ ఇస్తరు అనుకుంటా
కనీ చాలా ఎండలు కోడుతూన్నాయి గను అంతటి తొందరగ కంప్లీట్ చేసారు మార్చ్ లోనే ఏప్రిల్ వరకు వెళ్ళిపోయలు వీళ్లు
అవునవును బాగా చాలా అంటే చాలా ఎండలు కొడుతున్నాయి ఎందుకో వీళ్ళు ప్లానింగు ప్రతిసారి ఒక లెక్క ఉంటలేదండి చేంజ్ చేస్తున్నారు వెదర్లు ఎలా ఎలా ఉంటే దాని అనుకూలంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అన్నట్టు
కనీ అకాడమిక్ ఇయరు అనేది ఈ టైమ్ లో అయిపోవాలే
అయిపోవాలండి అయిపోవాలి ఇప్పుడు నేనే ఏముంటున్నా విఐపి అనే స్కూల్ల
హ్మ్
ఈ నిన్న ఇంకా ఇప్పుడు ఇవా ఒక ఫైవ్ డేస్ ఏమో ఉంటదండి ఫైవ్ డేస్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోతాయి అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్ తరు ఈ ఫాతిమా కాన్వెంట్ అనే దాంట్ల ఫస్ట్ కు స్టార్ట్ అయితది ఎగ్జామ్స్
ఆ
ఫిఫ్టీన్ వరకు వెళ్తది అది ఫిఫ్టీన్ వరకు వెళ్తే ఏముంటదండి ఇగ అప్పుడు హాలిడేస్ చు వచ్చిన గాని విపరీతమైన ఎండలు ఉంటాయి గాద ఎగ్జామ్ టైమ్ లో గూడ
ఆ అదే అంటున్న
వెళ్ళాలి రావాలంటే పిల్లలకు బాగ ఇబ్బంది అయ్తదండి మార్నింగ్ లెయ్యలే వాళ్ళి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు చెయ్యరు మళ్ళా బ్రేక్ఫాస్ట్ లో ఇది కావాలే అది కావాలే ఏ పిల్లలు కూడ ఎట్లా ఎలా అంటే మొబైల్స్ కి బాగా అడిక్ట్ అయిపోయింరు బాగ అడిక్ట్ అయిపోయి ఏం చదువుతున్నారో అవి మార్చ్ చ్చిపోతున్నారు ఆ మొబైల్ చూస్తే బాగ ఇయకుంటే ఏమో మారం చేస్తున్నారు
నేర్చుకుంటున్నారు కొన్ని కొన్ని టిచర్స్ కంటే ఇ మొబైల్స్ నేనే కొన్ని నేర్చుకుంటున యూట్బూబ్ ల లో
అవి నేర్చుకునేది అంటే ఎలా అంటే అదే నేర్చుకునేది కొన్ని కొన్ని నేర్చుకుంటురు కొన్ని కొన్ని దానికి ఎడిక్ట్ అయిపోయి అందాల బిజి అయిపోతారు ఇ గేమ్ చవేటి ఉంటయి గదా గేమ్స్ సంబంధించిన వీడియోస్ ఆ అలాంటి చూ న్నారు వాళ్ళు మనం అద్దంటేస్ ట్రోలింగ్ చేస్తుంటే అది అచ్చేస్తయి గదా ఒకటి తర్వాత ఒకటి రీల్స్
అదే గదా
వాళ్ళకి ఇప్పుడు మనం ప్రతీ నిమిషం అబ్జర్వేషన్ చేయలేం కదా ఎవ్రీ మినిటు
అంటే మొబైల్స్ వేయాలంటే ఏదైనా చూసినా గాని ఏ అలా మైండ్ కి గేమ్స్ లా ఆ మైండు షార్ప్ అవ్వడానికి అట్లా టి వీడియోసు అట్లాంటి చూపియాలా
సమ్మ ఇప్పుడు సమ్మర్లా అదే చేయాలండి ఇప్పుడు వాళ్ళ గురించి ఏం జేసి ఏ అంటే మొబైల్ చూడొద్దని టీవీ పెడితే టీవీలో చూస్తలేరు టీవీలో చూస్తే ఏం చూస్తున్నారని మనం ఫ చూసి కోప్పడతారు గదా అయితే వాళ్ళకు మొబైల్ గురించి బాగా అదే అయిపోతుంది వాళ్ళ మొబైల్ ఎడ్యుకేషన్ ఏం మన ఇష్టం వచ్చినట్టు చూసుకోవచ్చు
కూడా వాళ్ళ ముంగ కుడామొబైల్ యూజ్ చేస్తే వాళ్ళ అదే అలవాట్
ఆ అందరు ఇప్పుడు అదే అంటున్నరు ఫస్ట్ పేరెంట్స్ దగ్గర ఉంటది, వాళ్ళ ముందట బాగా మొబైల్ యూజ్ జేసుడు అది జేసుడు. అంటే ఏమైనా మనకు వర్ కుంటనే మనం చేసుకుంటాం గానీ వాళ్ళకు చెప్తే గూడా అర్థం కాదు గదా, నేను వర్క్ ఉంటేనే మొబైల్ తోని, మొబైల్ వచ్చేసి వర్క్ చేస్తున్నా అని
అదే ఆల్లకవన్నీ తెలియదు మొబైల్ మనం ఇచ్చెస్ మళ్ళీ వీడియో కాల్స్ మాట్లాడితే వాళ్ళని చూపిస్తాం
ఆ
వీడియో కాల్ చూపించినప్పుడల్ల వాళ్ళు మొబైల్ కేయ్ చూస్తరు అట్లా ఎడిక్ట్ అయితరు
ఆ అట్లనే ఎడిక్ట్ అయితాండ్రు వాళ్ళకి ఇగ చెప్పినా గాని ఇప్పుడు అర్థం గాదుగా మీరు వర్క్ జేస్తున్నారు అని అంటే ఆ తను గూడా ఏమంటారంటే అరే, నేను కూడా వర్క్ చేసుకుంటున్నా మొబైల్ తోని అని అంటండు. ఆ మ్మ్ హ్మ్ బా కొంచెం వర్ కున్నది మొబైల్ ఇయ్యి అంటుండడు
ఆహ
అలా వాళ్ళకి ఇగ ఏదైనా వద్దు అంటే మారంచేస్తున్నారు మొండి చేస్తున్నారు బాగా బయట ఆడిపిద్దామంటే ఇప్పుడు అది లేదు కదండి బయట అడుపిద్దామ్ అంటే ప్రతి నిమిషం బయట కూర్చొని మనం చూడలేం కదా వాళ్ళకు
అదేమో ఇప్పుడు వెదర్ కూడా హా వేడి అయిపోయింది
వెదరది అయిపోయింది ప్లస్ చేసిన అంటే ఇప్పుడు హైదరాబాద్ల అటు ఇటు ఎమ్ నడుస్తుంది అంటే బయట పిల్లగాళ్ళని ఉంచకండి వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమో అది చాక్లెట్ ఇస్తా అది ఇస్తా అని తీస్ ఎళ్తున్నారు
కిడ్నాప్ కేస్
ఆ అట్ల అయితున్నాయి కదా న్యూస్లల్లా చూస్తున్నాం కదా మ అట్ల ఇప్పుడు సమ్మర్లో కొంచెం అంటే ఏదైనా యాక్టివిటీస్ వాళ్ళకు ఇట్లనే ఇప్పియ్యాలండి
ఇదిగో ఇంట్లనే యాక్టివిటీస్ ఏమన్నా
గేమ్స్ యాక్టివిటీసు మొబైల్ ఆ అందులో వాళ్ళకు బిజీ చేయాలిన్నట్టు
లేదంటే బయటికి వెళ్ళి ఇట్లా అప్లై చేస్తారు బావుంటది ఇక్కడ
ఆ ఇక్కడ మాకు బాగా స్పేస్ లేదు ఎక్కడైనా పార్క్ అటు అట్లా తీసుకెళ్ళి అక్కడ ఆడిపియడం గానీ ఏదైనా
అంటే ఈవినింగ్ టైమ్ చేస్తరు కాని ఏ మధ్యాహ్నం
ఆ ఈవినింగ్ టైమే ఓపెన్ చేస్తారు ఇక్కడ అది మార్నింగ్ అంతా మార్నింగ్ మనం వెళ్ళి ప నె ఈవినింగ్ వెళ్ళాలి కొంచె సేపు అక్కఇసి పెడితే వాళ్ళ ఆడు ఉంటుంటారు మనం గూడా చూసుకున్నట్టు ఉంటది మంచిగా వాళ్ళకు రాములు ఎంకా
ఇంక అంటే ఇంకేమంటారు మీ పిల్లలూ పిల్లలు ఏం చూస్తారు ఎక్కువ యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఏం చూస్తారు ఇంక పిల్లలు అంటున్నా
పిల్లలు ఇ ర్యామ్స్ చూస్తారండి ఈ ర్యామ్స్ చూస్తరు ర్యామ్స్ చూస్తారు లేదంటే అదీ మోటు మోటు పత్లు అని వస్తది
ఆ అట్లనే కాకుండ కలర్స్
అవి కలర్ కలర్స్ ఐడెంటిఫై చేయడం అది చిన్నప్పుడు ఉంటే చూపిస్తుండే ఇప్పుడు కొంచెం పెద్దగయిన నా విగా ఐ అది ఏం లేదు మనం ఎంటర్టైన్మెంట్ కావాలని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వెనక వెళ్తున్నరు ఆ కలర్స్ ఏమున్నది నేను అదే నాకు నచ్చట్లేదు నాకు అది నచ్చుతుంది నాకు ఇది నచ్చుతుంది అని వాళ్ళే చెప్తున్నారు నీకు కాదు ట ఇది మంచి గుంటది ఇది చూడాలి ఇట్లా చేయాలి అంటే లే లే లేదు నాకు అది నచ్చది నాకు ఇది ఎంటర్టైన్మెంట్ కావాలి దుప్పట్లు కావాలి ది కావాలి ఇది కావాలి అంటున్నారు లేదు లె లేదు అట్ల కాదు చేయొద్దని మనం బాగ ఫోర్స్ చేస్తే మనం వాళ్ళకి ఎలా కనిపిస్తాము అంటే విలన్ లెక్క కనిపిస్ వే ఎప్పుడు చూడనియ్యరు వీళ్లు చెయ్యనియ్యరు అనీ బ్యాడ్ ఇంప్రెషన్ ఆహా మనం అయిపో వాళ్ళ దృష్టి లొ బ్యాడ్ అయిపో తో మనం కొంచెం మెల్లగ నచ్చ చెెప్తే మంచిగ ఉంటది కానీ వినరు వాళ్ళు మాక్సిమం చాల మాటిక అయితే వినరు వాళ్ళదే నడవాలంటరు
అదే కద వాళ్లదే నడవాలంటరు
హ్మ్ వాళ్ళన్న వాళ్లే వాళ్ళ ఇష్ ఇష్టం వచ్చింది చుడాలె వాళ్ళ వచ్చినట్టు చేయాలె ఏదైన కావాలంటే ఖచ్చి తంగా యిప్పియాలే అరే మన మన మనం మన ద దగ్గర ఎట్లున్నది ఏం ఉన్నది ఏం లేదు అని వాళ్ళు చూడరు చేయరు
వాళ్ల కు అర్థం కూడ కాదు చిన్నపిల్లలు కదా
వాళ్ళకి చిన్న వయసు కదా బాగ చిన్న వయసు అ వాళ్ళకు ఏం చెప్పిన ఇగా
ఒకే అండి బా మాట్లాడారు బా మాట్లాడారు
బా మాట్లాడారు మీరు కూడా థ్యాంక్ యూ ఓకే